హలొ
బాగున్నరా అండి
వినిపిస్తుందా
దండి
ఆ ఏం చేస్తున్నారు.
మీ మాటలు చాలా చిన్నగా వినిపిస్తున్నాయి మీ చుట్టుపక్ ఆ అసల్
ఏం లేదండి ఖాళీగనే కూర్చున్నం అంటున్నా.
అవునా
అవునండి ఏం చేస్తున్నరు మీరు.
ఏం లేదండి ఖాళీనే అయితే బట్టలు మార్నింగ్ ఉతికినా అనమాటా ఇప్పుడు తెచ్చీ మడత పెడుతున్నా.
ఓహో అవునా ఇంతసేపు పడుకున్నా అండీ ఇప్పుడే లే చి బయట కూర్చున్నా
ఊహ్ము ఇంటి దగ్గరే ఉన్నరా అండి.
ఆ ఇంటి దగ్గర్నే ఉన్నా అండి మీరూ.
ఊ మేము హాస్టల్ అండి.
హాస్టల్లో ఉన్నారా. ఫోర్త్ సెమ్ అయిపోయిందండి అంటె అందుకనే ఇంటికి వచ్చేసాం అన్నమాట.
ఊహ్ము సెలవలా.
ఊ అవునండి సేలవలు మాకు ఇప్పుడు
ఊహ్ము ఎండాకాలం సెలవలు అయిపోనయా అండి మాకు ఎన్ని రోజులు ఇంకా.
ఔను ఇంకొక టెన్ డేస్ ఉన్నాయండి. పది రోజుల్ తర్వాత మళ్ళీ ఎళ్ళిపోతా.
అవునా
మీకు ఇవ్వలేదా అండి. సెలవులు
మాకూ కాలేజ్కి ఎక్కువ అంటే ప్రాజెక్టే ఉంటది అనమాట వాళ్ళు ఇచ్చినా ఇయ్యకపోయినా మాకు పని ఉం టది ఇక్కడ్నే ఉంటాం ఇగా హాస్టల్ల్లోనే.
చాలా కొడుతున్నాయి గదా అండి.
ఇక్కడ ఉండే చదువుకోవాలి ఇగా మాకు కుదరదు ఇంటిక్ పోతే.
స తిన్నరా అండి మరీ తిన్నరా అండి మరి తిన్నరా అంటున్నా.
ఆ తిన్న తిన్నా అండి మీరు తిన్నరా.
ఆ తిన్నామండీ ఏమ్ వంట చేశిర్రు అండి.
ఇయ్యాలా మా హాస్టల్లో పప్పూ ఇంకా బెండకాయ పుల్సు చేశిర్ర్ అనమాట.
మా ఇంటి దగ్గర మా అమ్మ వంకాయ వండింది ఈ రోజు
అవునా నాకు చాలా ఇష్టం వంకాయి
అ అవునా వండడం వస్తదా అండి మరి మీకు
హా రాదు రాదు వంకాయ కూర నేను ఎప్పుడు వండలె అసలు ఎప్పుడు ఇంతవరకి మా అమ్మగారు వండ్ టది చాలా ఇష్టం నాకైతే రొట్టెల మీదల్ల అంటే రొట్టెలు తెలుసుకదా బియ్యం పిండి ఏమో ఏస్తరుగా ఆ వాటి మీద పెట్టి పెట్టు కొని తింటం మస్తు ఉంటదండి అసలు
రొట్టెలు బియ్యం పిండితో చేస్తారా అండి
బియ్యం పిండి చేయొచ్చు రొట్టె అట్లా అన్నీ ఉంటాయి గా డిఫరెంట్ డిఫరెంట్ గా
ఆ అవును
మా మమ్మీ బియ్య పిండి రొట్టెలు కూడా చేస్తది
అవునా
వాటి మీద కూర అయితే స అసలు పచ్చికారం వేసే వండుతది అన్నమాట నేను అసలు ఎంత ఇంత నచ్చి అసలు రెండు పూటల అదే తింటా అన్నమాట అన్నం తినకుండా మరి
అంతిష్టమా అండి వంకాయ కర్రీ మీకు
అవునండి ఇష్టమే నాకు చాలా
అయితే మరి ఏంటి
మీరు మీకు చెయొచ్చా అండి వంటలు వండొచ్చా ఆ ఇప్పుడు ఏం లేదండి మా నాన్న మా అమ్మగారే వస్తాన్నారు ఈ వారంలో వచ్చేది ఉంది మా అమ్మ నాన్న అయితే వాళ్ళని కలవాలి వచ్చినాక
వెళ్ళరా అండి మరి మిస్ అవ్వట్లేదా మీ ఇంటిని మీరు
మిస్ అయితున్నాం గాని చదువు కోసం మరి
అవునండి తప్పే
చాలదు ఉద్యోగం ఇప్పుడు ఉద్యోగం వచ్చినా కూడా మళ్ళీ అది కూడా సరిపోదు అవునవును ఆ మనం శనివారం ఆదివారం వెళ్ళొచ్చు అండి అట్లు ఏం కాదు ఇంటికి కాని మాక్ కుదరట్లే ప్రాజెక్టుగా అవి ఇవి చదువుకోవడమే సరిపోతున్నావన్నీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడమే
మీరే కొంచెం బిజీగా ఉంటున్నారా
ఆ అంటే కాలేజ్ తరుపున పని ఉంటది కదా కాలేజ్ పని వర్కయిపోలే మళ్ళా ఏదో ఒక ఉద్యోగం ఉద్యోగంలో జాయిన్ కావాలని ఇంటికాడ అందరు అంటూరండి ఉద్యోగం రాలే ఇంకా మీ అమ్మాయికి కానీ అది ఇదని నిన్న ఒక ఇంట్లో
అవునా అండి అంటనే ఉంటరండి వాళ్ళే తిండి పెట్టినట్టు
అసలు ఎప్పుడు వస్తుది అంటారు జాబు
ని
వాళ్ళు వాళ్ళకి ఏం నేను ఇయ్యను వాళ్ళకి ఏం పెట్టను నాకు తెలివదా అండి వాళ్ళకి ఆళ్ళ గురి ఆళ్ళకి ఎందుకండి అసలు నా గురించి
ఉంటే అండి పక్కనోల మీద బాగుంటాయి వాళ్ళకి వాళ్ళే తిండి పెట్టి పోషించినట్టు చేస్తారండి
అవునండి అసలు
వాళ్ళకి వాళ్ళ పనులు వదులు పెట్టుకొని మరి మన మీదనే ఫోకస్ చేస్తరు
ఆ ఎక్కువ ఇంటి పక్కనోళ్ళు చుట్ ముసలోళ్ళు అయితే ఇంక ఎక్కువ అండి మా ఇంటికాడ ఇంకా మేమ్ మన్వరాలకి ఎప్పుడోస్తది అని మా నాన్నమ్మని కుడా అడుగుతరు జాబ్ ఎప్పుడని
హ అయిపోయిందా అండి మరి మీ చదువు
ఆహా ఇంక్ ఆహా ఇంకా రెండ్నెలయితే అయి పోతదనమాట నా ఏమ్ టేక్కు ఇగ అప్పటి వరకి వెతుక్కోవాలండి జాబ్ వెతుక్కుంటున్నా
ఇంకా రెండ్నెళ్ళు ఉందిగా టైము ఈ నెల గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నారా అండి లేదంటే ప్రైవేటేనా
ఆ ప్రైవేటే అండి గవర్నమెంట్ కుడా కొన్ని రాసిన అండి పరీక్షలు కానీ నాకు అంటే నేన్ చదుకోకుండనే రాసిన జస్ట్ ఆటెమ్ట్ లాగ ఎట్లుంటది అని చూద్దాం అని అంతే ప్రిపేర్ కాలే ఎప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి
ఆ నేను గుడా రాద్దాం అనుకుంటున్న డి
అవునా ఏం రాద్దాం అనుకుంటురు పిజెలట్లనా
ఆహా అవునండి గ్రూప్ డి ఇట్లా ఉంటయి కదా
ఆ గ్రూప్ డి అయినా గ్రూప్ టూ ఆ అవును గ్రూప్స్ ఉంటయి
అందుకే రాద్దాం అనుకుంటున్నా అండి.
టెన్త్ ఇంటర్ బేస్డ్ గుడా ఏమో ఎస్ స్ సి, సి హెచ్ ఎస్ ఎలా సమ్థింగ్ ఏదో ఉంటదండి. అవి గుడా రాయొచ్చులే గనీ నాకు అం అంత ఎక్కువ రాదు మ్యాటర్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఫాస్ట్ గా చేయాలనమాట టైమ్ సరిపోదు ఒకవేళ వచ్చినా గుడా అనే ఆన్సర్ వచ్చినా గుడా మనం పెట్టడానికె టైం ఉండదు అక్కడ ఆ టైమ్ మనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అక్కడ ఇగ అంటే మనం ఒక రెండు మూడు సార్లు రాస్తే అలవాటయితదాయి ఆ ఎగ్జామ్ కనీ నేను ఒకసారేమో రాసిన అంతే గవర్నమెంట్
అవునా అండి మళ్ళీ ట్రై చేయండి వస్తే ఒకవేళ లా
మ్మ్ చెస్ ఆ అవును చెయ్ చేస్తే చేస్తా అండి ఒక్సారి మన ఫీజు గుడా కట్టినం మండి ఆర్ ఆర్ బి అని అది ఐదు వందలేమో కట్టించుకున్నరు మళ్ళా రిటర్న్ ఇస్తా అన్నరు ఒకవేళ ఎగ్జామ్ అటెండ్ చేసినా గుడా సగం పైసల్ మనక్ రిటర్న్ వస్తయి.
ఆ
గవర్నమెంటే అది కుడా
ఈ రోజు ఏదో నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తా జాబ్స్ గురించి అన్నరు కదా అండి దాని గురిం చి తెలుసా మీకు
ఈ రోజా అండి
ఆ అవునండి
ఈ రోజు అంటున్నారా తెలివాద్ అండి ఈ రోజు నేను ఇంకా అప్డేట్ చూడ్లే మా ఏమన్నా ఉంటే మా స్నేహితులు కూడా మాకు అన్ని చెప్తార అనమాట ఇది అప్లై చేయండి అది అప్లై చెయండి. పైసాలయినా ఏం గాదు ఉద్యోగం వస్తే అవన్నీ లెక్కనే కాదంటడు.
ఆ
అది కూడా కరెక్టే కదాండి.
ఆ కరెక్టే అండి.
ఇప్పుడు ఐదు వందల కోసం చూసుకుంటే జాబ్ వస్తే అదే. జం వల్ల అందుకే ఏ ఎగ్జామ్ ఉన్నా కడతనే ఉంటామండి అప్పుడప్పుడు ఇగ ఎంతైనా గాని అని.
మా
మీరు ఈ సారి ఏం రాద్దాం అనుకుంటారండి.
ఆ అర్ధం కాలేదండి.
ఏ ఎగ్జామ్ రావ్ గవర్నమెంట్ వి.
ఆ రైల్వే డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఎగ్జామ్స్ ర ద్దమనుకుంటున్నా అండి.
అవునా రాయండి మంచిగా అసలు కొంచెం ప్రిపేర్ అయి రాసినా కూడా మీరు క్రాక్ చేయగలుగుతారు ఎందుకంటే ఇగ మస్ ఉంటది అసలు కొంచెం పోదా ఉంటే పోత ఉంటే అంటే మనకు అర్థం అయిపోతయి ఆన్సర్లు కూడా చేయగలుగుతాం కాకపోతే టైమ్ సరిపోదు అంతే. ఉ
గ్రూప్ డి ఎగ్జామ్ అటెండ్ చేసిండే ఇంతకుముందు
అవునా మరి ఏ గ్రూప్ డి ఆన్సర్ ఏమైందండి మరి వచ్చిందా
ఇంక రిజల్ట్ రాలేదండి.
ఆహా రిజల్ట్ రాలేదా ఒకవేళ వస్తే జాబెనా నెక్స్ట్.
ఈ రోజు ఏంటండి మరి స్పెషల్ ఉ
అ ఈ రోజు ఏం లేదండి కాల్ ఏం లే స్పెషల్ అంటూ మాకు హాస్టల్ ఐతే ఏం బెట్లే
అంటే కాలేజ్కిలలేదా అండి ఫ్లాగ్ గిట్లా ఎయిరేస్తారు కదా. తెలంగాణ పుట్టిన రోజు కదా.
ఆ ఆ కానీ మా దగ్గర అట్లా ఏమి ఉండదు అండి కాలేజ్ ల కాలేజ్ ల సెలబ్రేషన్స్ ఏమి ఉండవు ఏ ఏ గల పెద్దల బీటెక్ వాళ్ళకు ఉండొచ్చేమో ఉంటాయి మాకేం లేవు. ఉ అందుకే మేము ఏం వెళ్ళలే మీరు చేసుకున్నారా అండి సెలబ్రేషన్స్ తియాలా
ఆ మేం ఇంటి దగ్గర వున్నం ఆగు ఇది చిన్నపిల్లలు ఇట్ల వెళ్ళొచ్చారండి ఇలా ఫ్లాగ్ ఎగిరయడానికి. నేను వెళ్ళలేదు అవునండి.
తెలంగాణ వచ్చినందుకు కూడా అండి ఎ
మీరేవరండీ ఇక ఏం జేస్తున్నారండి మరి హాస్టల్ ఫుడ్ ఎలా ఉంది బానే ఉందా అండి.
ఆ బానే ఉంటదండి కొంచెం ఒ ఒక్కసారి పెరుగు కూడా ఒక్కొక్కసారి మంచిగనే ఉంటుంది ఈ మధ్య అయితే. కూరలు అంటే ఇక మనం అడ్జస్ట్ కావాలి ఇట్లా మమ్మీ అది చేసినంత నీట్ అయితే ఉండవు అని మీకు మరి నచ్చుతాయి అండి హాస్టల్ ఫుడ్
ఆ అస్సలు నచ్చలేదండి నాకైతే అడ్జస్ట్ అవ్వాలండి ఈసారి అంతే హాస్టల్ల్లో ఉన్నప్పుడు నిను కూడా చిన్నప్పటి నుంచి హాస్టల్ సే అండి ఈ వండన అంటే ఇబ్బరము
అవునవును అండి
హ
సరే అండి మరి
అ సరే అండి